హలో
హలో
అ
నమస్తే అండి
హలో
ఆ నమస్తే అండి
వినిపిస్తుందా
హలో
అండి నామా
మీ వాయిస్ మీ వాయిస్ కటు అయితంది హలో
వినిపి ఇప్పుడు వినిపిస్తుందా ఏం చేస్తున్నారు భోజనం చేసారా
ఆ చేసామండి మీరు చేసారా
ఆ భోజనం చేసామండి ఉ ఏంటి మీ సాంప్రదాయాలు ఏమనుకుంటున్నారు అసలు
సాంప్రదాయాలంటేనా తెలుగు సాంప్రదాయాలు అంటే నేను మామూలుగా ఏమనుకుంటున్నాన అంటే మామూలుగా మన ఇ ఇంటికి ఎవరైనా వస్తా మన ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకో
ఉ
హలో వాళ్ళని ఫస్ట్ బయట నుంచి వస్తారు గట్ ఆ వాళ్ళు ఫస్ట్ బయట నుంచి వస్తారు కాబట్టి వాళ్ళని ఏమంటాం ఫస్ట్ ఫస్ట్ రాగానే కాళ్ళు కడు కొండి అని అంటాము ఎందుకంటాము
ఉ మామూలుగా బయట నుంచి వస్తుది కాబట్టి దుమ్ము దూలి ఏది ఇంట్లోకి రాకుండా వాళ్ళు
ఆ మీరు ఆ మీరు కరెక్ట్ గా చెప్పారు అది కూడా అంటే మన తల్లిదండ్రులు కూడా అట్లనే చేసేవారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలానే
కానీ ఈ కాలంలో అలాంటి సాంప్రదాయాలు పాటించే వారు ఎక్కడున్నారంండి అపార్ట్మెంట్లలో ఉంటే బయట కాళ్ళు కడు కొమ్మని ఏమనా అంటామా
లేరు కాబట్టి అట్లాంటి ప్ర అట్లాంటి ఇప్పుడు మనమైనా కట్టుకునే ఇళ్లల్లో అలాంటి ఏర్పాట్లు చేయాలి కదా ఖచ్చితంగా
ఉ వెనుకటి కాలంలో అలా బయట నుంచి వస్తే అప్పట్లో
తివి ఆ
ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటే అప్పట్లో చాలా మటుకు ఈ కార్లు బస్సులు ఇవాలాంటివి తక్కువ కాబట్టి వాళ్ళు నడుచుకుంటూ ఊళ్ళలో ప్రయాణం చేసేవారు కాబట్టి కాళ్లు కడుక్కునేవారు
అవును మళ్ళీ వాళ్ళకి అప్పుడు చెప్పులు కూడా వాళ్ళు వేసుకునేటోళ్ళు కాదు
ఉ ఇప్పుడేముందండి మనకి షూస్ ఉంటాయి కార్లు ఉంటాయి ఎక్కడ ఎక్కుతావో అక్కడ దిగుతావు కానీ కొన్ని కొన్ని పాటించాల్సినవి అయితే తప్ప
ఆ ఇంకా ఆ ఇంకా ఇంకొ ఒకట ఏంటింటారంటే చనిపోయినది వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తే ఖచ్చితంగా స్నానం చేయాలంటారు కదాండి అది గుడా ఆ ఎందుకంటార అంటే వాళ్ళలో ఉన్న అంటే అక్కడ నెగిటివ్ అంత అంటే దుమ్ము ధూలి నెగిటి వ్ అంటే వాళ్ళతో పాటు ఏడిస్తూ అదంతా అదొక నెగిటివ్ కదంటే
నేనేమ అనుకుంటానంటే ఇప్పుడు మనకు ఉన్న సమాధులు కానివ్వండి నీట్ గా సిమెంట్ తోని కట్టడం అలా జరుగుతుంది కానీ ఒకప్పుడు అలా కాకుండా కాల్చడము ఆ లేదంటే అలా పెట్టేయడము అందులో నుంచి నడవడం వల్ళ ఈ ఎవరైతే వెళ్తారో ఆ స్థలానికి ఆ చనిపోయినప్పుడు వచ్చే బ్యాక్, ర్టీయా వాళ్ళ ద్వారా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్నానాలు చేసి, రావాలి ఇంట్లోకి అని అనివ్వారనమాట ఒక అప్పుడు అంత పరిశుభ్రత ఇప్పుడున్నంత లేదు కదా.
అవునవును కానీ చెయ్యాలి ఖచ్చితంగా అట్లా బయటికి వెళ్ళ వస్తే మాత్రం,
చారంలాగా వచ్చేసింది కాబట్టి,
ఆ చేస్తూ ఉండాలి అంతే,
ఉమ్ ఇంకా మామూలుగా మనకి ఒక అప్, ఇప్పుడు సాంప్రదాయాలు ఆచారాలు అంటే కట్టుబొట్టు మర్యాద,
ఆ చీరలు కట్టుకోవాలి పెద్దవాళ్ళ ముందు పైన కూర్చోకూడదు. కిందనే కూర్చోవాలి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ మర్యాద ఇవ్వాలి.
కోడళ్ళలు ఖచ్చితంగా ఇంట్ ఇంట్లో కిన్నే కూర్చోవాలి.
ఆ పైన కూర్చోకూడదు మామకు మామ దగ్గరికి పోకూడదు.
ఆ బావల దగ్గరికి వెళ్ళకూడదు బావలు అక్కడ ఉంటే చెప్పులు ఎక్కడో దూరం విప్పి నిల్చునే వాళ్ళు,
నిలిచుినాలు అలాంటివి చేస్తూ ఉండే వాళ్ళు అప్పుడు, ఇప్పుడు అందరుూ ఈ సమానం అయిపోయిన్రు.
ఇంట్లో ఆ నిశ్చితార్ధము పెళ్లి చూపులు, పెళ్లి చూపులు అనేటివి ఇవ అమ్మాయి వాళ్ళు ఇంటికెళ్ళి అబ్బాయి వాళ్ళు, చూడడం అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయి వాళ్ళు చూడడం ఉండేది.
సాంప్రదాయంగా మంచిగా జరిగేటివి.
ఇప్పుడు ఏముందండి మొత్తం మ్యాట్రిమోనీలు వచ్చేసాయి.
మ్యాటీ మోన్లీ ఆన్లైన్లు సెల్లుల ద్వారా ఫోన్ల ద్వారా అన్ని జరుగుతున్నవి.
అంతే అబ్బాయి అమెరికాలో ఉండి అమ్మాయి ఇండియాలో ఉంటే కూడా నిశ్చితార్థం జరిగిపోతుంది.
అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏందంటే సాంప్రదాయాలు అయిైనటివి తగ్గిపోతున్నవి.
తగ్గిపోతున్నాయి దాన్ని పాటించేవారు. పట్టించుకో పట్టించుకోవట్లేదు అంటే జీవన శైలి, కూడా అలాగే అయిపోయింది ఉరుకులు,
ఆ ఉరుకు అవును. కానీ కొన్ని కొన్ని పా మనము కొన్ని కొన్ని పాటించాలి.
మన పిల్లలలకు కూడా నేర్పించాలి మనకు తెలిసినవి.
అబ్బే మంచివి.
అవును. ఒకప్పుడు అబ్బాయిని అబ్బాయిని పక్క
ఇప్పుడు మ్యాట్రీ మోనీలో ఆ మా్యాట్రిమోన్ లో చూస్ చేసినవి వాళ్ళు ఫోన్ లో ఒకటి పెడుతున్నారు రియల్ గా వేరేలాగాంటున్నారు. ఇప్పుడు ఆ ఇప్పుడు ఫోన్ లో మంచి వివరాలు కూడా అన్ని రాంగ జాబ్ చేస్తదింటారు చివరికి చూస్తే జాబ్ ఉండదు. ఆ తర్వాత ఆ జాబ్. ఉన్నదా లేదా అసలు చదివిన చది చదవలేదుగా కూడా తెలియట్లేదు.
అవును ఒకప్పుడు ఇలా పెళ్లి సంబంధాలు వస్తే ఆ వాళ్ళ ఇంటి చుట్టూ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇరుగు పొరుగు వాళ్ళని అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడు ఎవరైన్న అబ్బాయి గురించి కానీ అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ ఫేస్బుక్ ఐడీలు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీలు, వెతికి వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు.
అంటే జనరేషన్ మారుతుంది కల్చర్ మ, అంత ఇవన్నీ మారడం వల్ల పాత సాంప్రదాయాలు అన్ని అనేటివి దెబ్బ తింటున్నవి
అవును అందుకే అందుకే గొడవలు
అవును
ఇలాంటివన్నీ జరుగుతున్నాయ్
అవును సాంప్రదాయాలన్ని పట్టించుకోకుండ ఈ అంత ఆన్లైను అల చేయడం వల్ల అన్ని గొడవలు ఆవేశాలు ఎక్కువనే ఆ
ఉ ఓర్పు అనేది లేకుండ పోతుంది
ఆ ఓర్పు క్రమశిక్షణ ఓర్పు అనేటి తగ్గిపోతు
ఒకప్పుడు ఆడవాళ్ళంటే ఆ చెప్పిన మాట వింటు ఎన్ని కష్టాలు పెట్టిన ఓర్చుకునేవారు ఇప్పుడు ఆడవాళ్ళు అల కాదు
అమ్మో ఇంక రివర్స్గా భర్తలనే చంపేస్తాండ్రూ బర్తలనే సంపెత్తండ్రుగ
ఇ ఉంటే ఉన్నాడు ఈ భర్త నాకు లేకపోతే లేదు అన్నట్టు వదిలేసుకుంటున్నారు అందుకే విడాకుల కేసులు కూడ ఎక్కువైపోతున్నయ్ అందుకే చిన్నప్పటి నుండే పిల్లలకి సాంప్రదాయాలు పద్ధ తులు మర్యాదలు ఇలాంటివి నేర్పించాలి
భర్తకి ఇచ్చే విలువ భర్తకి ఇవ్వాలి భర్త కూడ బార్యకి చ్చే విల్వ భార్యకి ఇవ్వాలి ఇవ్వాలి పిల్లలకి ఇచ్చే మర్యాద పిల్లలకు కూడ మంచి మర్యాదలు నెర్
అదే ఇప్పుడు మనం నేర్పించాల్సిది ఆడపిల్లలకు కాదు మగ
ఆ ఆ మగపి మే ముందుగాల నేర్పాల్సింది అబ్బాయలకే
అబ్బాయిలకి
అవును ఎందుకంటే వాళ్ళు కూడ వంట రావడం ఆ వాళ్లకు వంట రావాలే తల్లిదండ్రులను ఎట్ల చూసుకోవాలేద కూతులన్ని ఎట్లా చూసుకోవాలే అసలు ఇంట్లో భార్య కష్టపడుతుంది కూడ నేను కూడ ఇట్లా సహాయం చేయాలనేటివి నేర్పించాలి
అవును
అలాంటివి నేర్పిస్తే వాళ్ళు గూడ అమ్మో మా ఇంట్లో ఇట్ల పనులు చేయాల అదే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్నాక మా భార్య ఇల చేయాల మంచిగా చూసుకోవాలనే ఆలోచనలో వాళ్ళ మైండ్ లో
ఆలోచన వాళ్ళకు వస్తది ఇలాంటీ సాంప్రదాయాలు ఇట్లాంటి విలువలు ఇవన్నీ తెలిస్తే ఇతర దేశంలోకి వెళ్ళినా గానీ వాళ్ళు ఎలాగైన బ్రతకగలుగుతారు అవును ఎక్కడ ఏ తప్ చేయ్యకుండ మొదటి నుండి చిన్నప్పటి నుండి పిల్లలకి విలువలు వాటి విశిష్టత వాళ్లకి తెలియజేస్తే ఆ విలువలతో బ్రతుకుతారు కాబ
అదే మొక్కయి అదే అంటారు కదా మొ మొక్కై వంగనిది మానై వంగున అంటారు కదా అందుకనే చిన్నప్పటి నుంచే అన్ని అప్పుడే అన్ని నేర్పించాలి
నేర్పించాలి ఖచ్చితంగ నేర్పిస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది
వాళ్ళకి మానవత విలువలు అనేటివి కూడ చెప్పాలి ఎవరంటే ఎట్ల రెస్పెక్ ఇవ్వాళే
అవును ఒకప్పుడు ఆడపిల్లలు మాత్రమే జుట్టు పెంచుకునేవారు ఇప్పుడు అబ్బాయిలు జుట్లు పెంచు ఉంటున్నారు ఇది ఎక్కడ సాంప్రదాయమో అర్థమవ్వట్లేదు అసలు
ఈ సాంప్రదాయం దెబ్బ తినడం వల్లనే అందుకనే మగవాళ్ళని ఆడవాళ్ళు సంపుతాండ్రు ఎగో
ఆ ఆ
అంటే మగవాళ్ళ లక్షణాలన్నీ మగవా ఆ మగవాళ్ళ లక్షణ ఆడవాళ్ళ లక్షణాలన్నీ మగవాళ్ళు సగము చేసుకుంటున్నారు కాబట్టే కాలమంతా రివర్స్‌గా జరుగుతుంది
అవును అంతా రివర్స్ అయిపోయింది
రివర్స్‌గా జరుగుతుంది
చక్కగా బొట్టు పెట్టుకొని నిండుగా పూవులు పెట్టుకొని నిండుగా ఉండేవారు జుట్టు పెంచుకొని
మన అమ్మ వాళ్ళు ఎట్లా తయారయ్యేది మంచిగా తలంటు సానం చేసుకుని మంచిగా పువ్వులు పెట్టుకొని అప్పుడు వెనకట పువ్వులు బొట్టు పెట్టుకొని మంచిగా భర్తకి ఆ భర్తకి ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు
అవును
అలా అట్లాంటి సాంప్రదాయాలు ఇప్పుడు మనం కూడా కొన్ని కొన్ని పిల్లలకి నేర్పించాలి
అప్పుడు అమ్మాయిలు ఎసుకునే కుర్తా పైజామాలు ఇప్పుడు అబ్బాయిలు ఏసుకుంటున్నారు కుర్తా పైజామాలు అమ్మాయిలంతా జీన్స్‌లు టీషర్ట్లు ఏసుకుంటున్నారు
అదే ఈ మొ
అమ్మాయిలు జుట్లు కట్ చేసుకుంటున్నారు అబ్బాయిలు జుట్లు పెంచుకుంటున్నారు
మగవాళ్ళ ఆర్మోన్స్ ఆడవాళ్ళకి వస్తున్నాయి ఆడవాళ్ళ ఆర్మోన్స్ మగవాళ్ళకి వస్తున్నాయి ఇప్పుడు ఇ జ సాంప్రదాయాలన్నీ పో ఉమ్మ్ మారాలి అవును
అ ఇంటికి అతిథులు వస్తే కూడా వాళ్ళకి మర్యాద చేయాలని పసిపిల్లలకి చిన్న అప్పనుంచే నేర్పిచాలి అసలు అప్పుడు వాళ్ళు బయటికి ఎళ్ళినప్పుడు వేరే వాళ్ళ తో ఎలా ఉండాల అనేది కూడా తెలుస్తుంది
తెలుస్తుంది అవును
రాగానే ఇంటికి రాగానే నీళ్లు ఇవ్వమని చెప్పడము
కూర్చొమని చైర్ ఎయ్యటము ఆ ఉమ్మ్ వ ఇంకా టీ పెట్టి ఇవ్వలా ఇలాంటివి ఏమన్నా అంటే ఫుడ్ ఇవ్వడము అలాంటి కూర్చోండి అని రెస్పెక్ట్ ఎలా ఇయ్యాలనేది నేర్పించాలి
ఆ అలా టీ పెట్టిచడం ఇవన్నీ మనం చేస్తుంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు గాని రాగానే వారికి నమస్కారం చెప్పి నీళ్లిచ్చి
ఆ కూర్చోమనని ఈ మూడు పద్ధతులు మాత్రం నేర్పించాలి
చిన్న పిల్లలప్పటి నుంచే ఖచ్చితంగా వారికి నేర్పించాలి
అవును ఇలాంటివి చే
ఇంకా మీ పిల్లలకి నేర్పిస్తారండి ఇలాంటివన్నీ
నేను కొన్ని కొన్ని త తప్పకుండా నాకు తెలిసినవన్నీ నేను చెప్తూనే ఉంటానండి వింటుంటారా పిల్లలు ఎందుకంటే ఈ కాలం పిల్లలైతే వినట్లేదు ఉమ్మ్ మా పిల్లలైతే సగం ఏమో నాకు ఇప్పటి వరకైతే వింటారనిపిస్తాది
ఉమ్మ్
ఉమ్మ్ సరే అండి సరే ఓకే థాంక్యూ ధన్యవాదాలు ఓకే ధన్యవాదం